హలో
హాలిడే గుడాన్ష్ హలో ఆ ఇప్పుడోకే ఆ ఉ పడతాంది నీయ మకోళ్ళు ఒకటే మొరుగుతానయ్ బయట
మా బజార్‌లో కుక్కలేకుండపొయినయిరా అసలు ఒగటి గుడా
జెమో
ఒక్క కుక్క గూడ కనబడదు ఇంతకు ముందైతే అసలు ఎన్ని కుక్క పిల్లలు ఉండేది కుక్కలు అయితే బొచ్చ్ ఇక్కడ ఉండేది ఇప్పుడు ఆ కు గుడ్డి కుక్క తప్ప అసలు ఏది లేదు ఆ గుడ్డి కుక్కెవడొ గొల్సు కట్టె డెవడు కట్టిలో
ఒకటి
వేరేది దొరకలేద దానికసలు ఒక కన్నే కనపడదు దాన్ని పట్టుకొని ఏళ్లాడతాన్
పాపం దాన్ని తీసుక వేరు
కాపలాక్ ఎన్ని కుక్కలు ఎత్తుక వెయిల్ రా అసలు వామ్మా మా బాతలు మా బాత కనపడ్ నల్ల కోడన్నబాత్ న్న ఊ
ఊ తిన్ లేె మీ అమ్ పుచ్చకాయలు తీస్తాం మీకే అనుకుంటా
మా అమ్మనా
ఆకాశ మీ ఇంటికి పుచ్చకాయత్తుంద ఆగు ఆగు నీవ ఎంతన ని నిన్ నిను వచ్చినంక కడి చెయ్ ఇప్పుడే కడిచెయ్కా ఆమె తెచ్చితాంది అవు అయితే ముచ్చటెందంటే ఆ గణేష్ గాడు వత్తాండు ఇప్పుడు వాడొత్తాండు వాడిని కలిపిత్త మాట్లాడు ఆ వాడు మబ్బు వచ్చిందంట వొత్తానడు ఈడికి
సార్
మీ ఇంటి ముందు ఓకుక్కుంది యర్ర కుక్క ఏహే కాలె వన్ మినిట్ అయింది
ఫైవ్ మినిట్స్ మాట్లాడు
మాట్లాడిన ఎందుకు ఐస్ క్రీమ్ వత్తంది నాకష్ తలుపులునొత్తానయి నిన్న మొత్తం మటన్ తిని
ఈ ఐస్ క్రీంల తోటి లేనిపోను రోగాలత్తయి
పోన్లే ఐస్క్రీమ్ వద్దన్ నిన్న తిన్న మటన్ అరగనట్టుంది ఇంకా బాగా కడుపు నొప్పిలెత్తాంది కడుప్ అయిన పప్పు తిన్నా తినెష తనిబ్‌డు నిజంగ ఆ మటన్ అంత ఫెయిల్ తినద్దు ఇమ్ క ఒరిని మీ ఇంటిముందు ఏ సి ఉందాకన్
ఉంటది వాళ్ళది వాళ్ళు ఎప్పుడో చిల్‌ సామ్ సంగ్ కంపనీ దది ఏ సీ
సామ్సంగ్
వాళ్ళ డ్యామ్ మీద మా కాగ్బడ్డది ఆ డ్యామ్ మీద కాక్బడ్డది తాలంది బట్టి కాగుపిత్తం వీడాబ ఇంక ఉ తెపో కా తాళంతేపో నువ్వు తాళ తెేప్పు కా
అ ఆట్ ఆకాష్ గుట్ట మీ రోడ్డు కనపడతాంది ఈనుంచి బండ్లు పో దానవతాన య్ ఊరిని ఒకరు సాయంత్రం పోదామ. సల్లగుంట య్
అటు పోచ్చు ఇంటించ చూస్తే కనపడుతుంది ఇంకా డాబా ఎక్తే కనపడతారు ఇంటి పక్కన డాబ డా బా ఎక్తే కనపడుతది ఆడదాంక పోన అవసరం లేదు అసలు
నింగే అంత మంచి అయినా ఇప్పుడు ఆ మీ ఇంటి పక్కన ఐస్ క్రీమ్ కొనుక్కోండు వాణి పేరు ఏమి పేరు చ డు ఫన్ కొడుకు చిన్నోడు వాడు కొనుకని ఇట్లా ఆ వాడు ఎట్ల ఉడుతాడు గుండుగాడు అ తిన్న తిన్నట్లు లేదు
హలో
అదే పోయినా నిన్న ఏమయింది నిన్న నాకు బండిచ్చిరు మురుడు మోయిరా అని అది పంచర్ అయింది
ఆ
మా డాడీ యాడ తిప్పినవు ఉంటాడు ఆ మురడు మేచ్చిన
ఎందుకు కళ్ళోకోచినన ఏంది
అ రోడ్ కు వచ్చినా మటన్ మటన్ పట్టు కొ చ్చినా ఏమి చేయలే ఉత్ ఇట్లా పట్టుకొని వచ్చినా అంతే అది దీనే ఇది బిల్లుంటడు చూడు అంటి వాళ్ళ అన్నదమ్ములు ము ముగ్గురు ఆన్నేర్ మట్్రోడ్డిగా నిందూర్ నింద
ఆ
అంటే మీరు వచ్చినా అన్నయ పంచర్ అయింది ఏమో అని
ఆ
హు మీ టైం కావట్లే గా నాలుగు నిమిషాలు అయిందా ఇంకా రెండు నిమిషాలు అయి
ఆ
తే
అతిథ్ చూ తినలేదు ఇంకా తినాలి గోడు చిక్కుడికాయ కూర మాది
ఏ ప్లస్
ఇప్పుడు మళ్ళ ఎట్లా అడిగిపోతాన్నాం కదా పోవాలన్నా వద దా నాలోచిస్తున్న
ఆహా అటు బస్సు నడవు అట్లా అంటా ఫీల్ అవుతుంది నువ్వు ఉండేం కదని
నేను కూడా అదే అనుకుంటాన ఎట్లా పోవాలే
అయినా ముగ్గురుని బండిలో పంపియముగా లైట్ నిమ్మలంగా పోనీ అంటే మీ బావని ముగ్గుని నిమ్మలంగా పోనీయా మను
అప్పుడు కిచెన్ ఏమ ఉ
అంతే ఇగ గా అయింది అయిదు నిమిషాలు దాటింది
దాయిగా బొచ్చుడు దాని మీద ఇప్పుడు ఎన్ని ఇస్ కాలీ నోట్స్ మన దగ్గర క్యాలిక్యులేటర్ చూడు